హలో
హలో
నమస్కారం అండి
నమస్కారమండి
ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా ఉన్నాను మీరు
నేను కూడా ఊరికే కూర్చొని స్కైని చూస్తా ఉన్నానండి
ఏంటండి
మేఘాలనీ చూస్తా
స్కై ఓకే ఏమన్నా స్పెషలా ఈరోజు
ఎంటి
ఏమన్నా స్పెషల మేఘాలు అన్నారు
లేదండి
అంటే సండే కదా
ఉమ్ ఏం లేదండి ఈ సండేలు ఎందుకు వస్తాయి ఏంటో ఊరికి ఎప్పుడు ఎప్పుడు అయిపోతాద రా బాబు అన్నట్టు అనిపిస్తుంది
ఏం అండి
ఏం లేదు ఊరికనే డే అంతా అయిపోవాలి కదా అసలు ఏం లే ఏం వర్క్ లేకుండా ఉంటే లోన్లీగా ఉంటాది
ఆ హా అంటే నార్మల్ గా సండే అంటే అందరికి కొంచెం బాగుంటాది కదండి
ఆ ఆ మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇంత సేపు ఊరికినే గేమ్ ఆడాను
ఆమ్
ఇప్పుడు ఖాళీగా ఉన్నాను
ఏం గేమ్ ఆడతారండి
నేను శెట్టెల్ ఆడుతుండే
ఓ ఆ షెట్టెల్ ఒకటెనా ఇంకా ఏమైనా ఆడతారా
ఒక్కకసారి అయితే క్రికెట్ ఆడుతుంటాను
ఆమ్
ఎక్కువగా క్రికెట్ షెట్లే
ఉమ్
ఇంకెప్పుడన్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా ఉంటే వాలీబాల్ ఆడేకి అలా పోతాను అండి
సండేగండి ఏంటి స్పెషల్ చికెన్ మటన్
అలా స్పెషల్ ఏం లేవు బట్ బయట ఫిష్ కబాబు తెచ్చుకొని తిన్నామండి
ఓ నైస్ వర్షం వస్తుందా మీకి
ఆ లేదండి క్లైమేట్ కూల్ గా ఉంది
ఆ
టూ త్రీ డేస్ నుంచే అంతే అండి జస్ట్ అంటే అలా ఎండ ఎక్కువ లేదు
ఆ
అంటే మాడటు ఉన్నాయి కానీ వర్షం పడట్లేదు
కలెక్టర
ఇంకేంటి దండి
ఇంకేంటండి
చెప్పర
హలో హలో అలో వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుదండి
ఆ ఎండలు ఉన్నాయా ఎక్కువ మీకి
ఆ మార్నింగ్ టైమ్ అంతా ఎండ ఎక్కువగా ఉంటుందండి అంటే లాస్ట్ మంత్ అలా ఉన్నంత లేదు ముందుతో పొలిస్తే కొద్దిగా బెటరే అండి తగ్గింది ఎండ
ఆ
క్లైమేటిక్ చేంజ్ ఉంద చాలా
ఆ ఉందండి డే లో మంచి ఎండ కాస్తది ఈవినింగ్ సిక్స్ అయిప్పటికి చలి స్టార్ట్ అవుతదాం కూల్గా ఉంటది
హ్మ్మ్
హ్మ్మ్
హ్మ్మ్
ఆ
ఎటు ఫుడ్ నార్మల్గా ఎటువంటిది తీసుకుంటుంటారండి
హు
అంటే ఏ సీజన్ లో ఎటువంటి ఫుడ్
అట్లా స చలిగా ఉన్నప్పుడు కొంచెం వేడిగా కొంచెం కారంగా తింటామండి ఎక్కువ సమ్మర్ లో కొంచెం కారాలు ఉప్పులు కొంచెం తగ్గిస్తాం
ఆ బాడి వేడి సేయకుండ
ఆ వేడి సేయకుండా ఉంట ఆ మసాలాలు ఆ కారము అంతా సమ్మార్ లో కొంచెం ఎఫెక్ట్ ఇస్తది కదా ఆ వేడికి ఈ వేడికి
అ
సో అందుకు కొంచెం తగ్గిస్తామండి
ఔనా అండి
ఉహు మీరు అండి
ఇగ అంతే అండి అంటే ఏ సీజన్ అయినా ఎక్కువగా ఫ్రూట్స్ అవి తింటుంటాము
ఉమ్మ్
ఇంక ఫ్రూట్స్ అంటే ఏ సీజన్ లో బా ఫేమస్ అయిండేటివి ఆ సీజన్లో
ఆ
సమ్మార్లో అయితే ఎక్కువగా నేరేడుకయలు మామిడికాయలు అలాంటివి దొరుకుతాయి
ఉమ్
అండ్ ఫుడ్ అంటే సమ్మర్ లో ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినకోడదు ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటివి
ఆ
లైట్ గా ఉండెవి
అది ఒక్కసారి తింటేనే ఆ డే అంతా ఎలాగో ఉంటది
అవునండి
ఉమ్మ్
అంటే మళ్ళీ ఎందుకు తిన్నామా అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి
తినేస్తాము తిన్నంత తింటున్నంత సేపు నోటికి బానే ఉంటది దాని తర్వాత అనిపిస్తది
అవును అండి ఏదో సామెతలాగండి కళ్ళు కావాలంటయి కడుపొద్దు అంటుంది అనేల
ఆ అవునండి మీరు పీజీలో ఉంటారా
ఆ అవునండి
ఫుడ్ మీకు ఎలా ఉంటది
ఫుడ్ అంటే డైలీ ఒకటే ఫుడ్ అండి ఎక్కువ
ఆ
అంటే మాక్సిమం పప్పు సాంబార్ అన్నం అంతే అండి
పప్పు సాంబార్
మార్నింగ్ టైమ్ ఒకటి టిఫిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పెడతారు
ఉమ్మ్
ఇంక వీక్లీ టూ టైమ్స్ అలా ముద్దగాని చేస్తారండి
ఆ అ సండే
క నైట్ టైమ్స్ అయితే ఎగ్ రైస్ గానీ గోపి రైస్ అలాంటివి వీక్లో టూ టైమ్స్ అలా పెడతారు
ఉమ్మ్
ఇంక నోర్మల్ టైం
వాకింగ్కి వెళ్తుంటారా మీరు తిన్నాక వాక్ చేస్తారా
తిన్నాక ఏం లేదు మామూలు ఈవినింగ్ టైమ్ వెళ్తుంటానండి
నాకు ఎందుకు చేయరండి తిన్నాక కొంచెం సేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది కదా అండ్ తిన్నది కూడా కొంచెం డైజెస్ట్ సిస్టమ్
మా రూమ్ దగ్గర నుంచి పీజీ దాకే కొద్దిగా ఆ డిస్టెన్స్ ఉందండి ఆ డిస్టెన్స్ లో కవర్ అయిపోతుంది అది
ఓ
అ
తిన్నాక ఫిఫ్టీన్ మినిట్స్ నడిచాలంట అండి
అవును
ట్రై చేయండి హెల్త్ ఇంపార్టెంట్ కదా ఆ
పనుకోనేకి ఓ టూ అవర్స్ ముందు అలా భోన్ చేయాలంటారు మామూలుగా
మ్ మ్ ఆల్మోస్ట్ ఎయిట్ లోపు తినేయాలండి ఎయిట్ లోపు తినే తినేయాలి టెన్ లోపు పడుకోవాలి అప్పుడు ఆరోగ్యం ఫిట్ గా ఉంటది
అంటే లేట్ గా పనుకున్నా మార్నింగ్ లేట్ గా లేవచ్చు ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా పనుకోవాలి
ఓకే బట్ ఫాస్ట్ గా పడుకుంటేనే బెటర్ అండి
అవును
మార్నింగ్ ఆ సన్ లైట్ మన కళ్ళ పైన పడే కంటే ముందు లేస్తే అది హెల్త్ కి మంచిదంట ఆ సన్లైట్ మన ఆ మేల్కున్నప్పుడు మన బాడీ పైన పడాలంట
అవునా అండి
ఫవరెట్ అన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి
ఏంటండీ
అన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఉన్నాయి
ఆ అంటే మార్నింగ్ విటమిన్ డి అలా వస్తుంది కదా
ఉ
దాన్ని బట్టి ఇంక మార్నింగే యాక్టివ్ గా ఉంటే ఆ రోజు మొత్తం కూడా యాక్టివ్ గా ఉంటామని అ
ఆ
అలా అయింది
సమ్ టైమ్ సిచువేషన్స్ వల్ల కూడా మార్నింగ్ ఎక్ టివ్ ఉండి ఈవెనింగ్కి డల్ అయిపోతారు కదా
ఇ మోస్ట్ ఆఫ్ టైమ్ రా అంటే మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయ్యింటాదండి
ఆ
ఒక వేళ ఎక్కువ వర్క్ ఉంటే ఈవినింగ్ అలా ఎక్కువ వెక్స్ అయిపోతుంది ఇంకా అండి
ఇంకేంటండి
చెప్పాలీ మీరే హలో
ఆ చెప్పండి
ఏం లేదండి చెప్పాల్ల మీరే ఏమన్నా
చందమామని చూస్తున్నారా ఎంత బావుందో
ఏమొ అండి నెన్ రూమ్ లో ఉన్నాను కనపడ్డం లేదు
అవునా
ఆ
మే బి దగ్గరలో పౌర్ణమి ఉన్నట్టుంది చాలా రౌండ్ గా సెవెన్ ఓ క్లాక్ కె బంచి వెలుగులో ఉందండి
అవునా అండి
స్కై అంత ప్రశాంతంగా ఉన్ పక్షులెళ్తున్నాయి
ఆవునా ఇక్కడంతా మడాలుందండి అంటే వర్షం పడేలా ఉంది కనీ
ఆ మాకు ఒక సైడ్ అలా ఉంది సైడ్ ఇలా ఉందండి
హ్మ్ ఏం లేదు గాలయితే బా చల్లగా బిస్తుందండి
ఉమ్
ఓకె అయింద రివ్యూ
పక్షులన్ని వి షేప్ లో ఎళ్తుంటాయి ఎందుకో తెలుసా అంటే ఒక పక్షి ఫస్ట్ ముందర వెళ్తుంది దాన్ని అవి మార్చుకుంటంటాయండి ముందరెళ్ళేది ఒక్ ఒకటియే ఆ మళ్ళీ కొద్దిసేపుకి ఇంకొకట్ టి ముందర ఎళ్తుంది కాసేపుకి ఇంకొకటి ముందర ఎళ్తుంది అలా మార్చుకుంటాంటాయి అది ఎందుకొ ఒకసారి కనుక్కోండి
టే ఏదో పవర్గ అంటే ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి అలా
ఎస్ ఎస్ తెలుసా
అంటే ఎప్పుడో విన్నాను ఇప్పుడు గుర్తొస్చింది నాకు
కరెస్టన్డి
టే ముందు వెళ్లేది ఎక్కువ అన్నిటికీ దారి చూపిస్తూ అండగ గాలిని ఎక్కువ వెత్రు
ఆ గాలిని వి విదిరిచ్చినప్పుడు వెనకల వాటికి అం త పవర్ అవసరం లేదు అని అంటారండి
దే ఎప్
పైకెళ్ళే కొద్దీ గ్రావిటీ పవర్ తగ్గుతుంది గదా సో అప్పుడు వాళ్ళక్ ద వాటికి శక్తి ఎక్కువ అవసరం అవుతుందండి ఉమ్
ఓకే అండి
థ్యాంక్ యూ అండి హలో థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకు
కే మీక్కుడ ధన్యవాదాలండి
ఆ